ఆ చెప్పండి
మీరు పండుగల గురించి దసరా దసరా జరుపుకునే ఉంటారు కదా మీరు
ఈ రోజు మనము దసరా పండుగ గురించి మాట్లాడుకుందామా
అవును దసరా పండుగ గురించి మాట్లాడుకుదాం ముందైతే దసరాతో స్టార్ట్ చేసి మిగతా పండుగల గురించి ఏం మాట్లాడుదాం మనము
అలాగే అయితే దసరా పండగప్పుడు మేము బతుకమ్మ ఆడుతాము మా దగ్గర బతుకమ్మ
అే అవును అన్ని ప్రదేశాలల్ల ఆడతార్రు బతుకమ్మ బతుకమ్మ తొమ్మిది రోజులు ఏమో జరపుకుంటె కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ బతుకమ్మకి పేరు ఉంటది గా అది ఒకసారి చెప్పగలుగుతర మీరు హూ
ఆ అయితే బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడుతారు మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దబప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేప ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అండి.
ఆ ఎనిమిదవ రోజు
ఏప ముద్దల బతుకమ్మ
ఆ మనకు అయితే మనం ఉ ఇన్ని ఈ తొమ్మిది రోజులల్లో ఒక రోజు ఏదో ఒక రోజు బతక తకమ్మ ఆడరు కదా అది ఏ రోజు
అయితే ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటే అర్రేమండి ఆ రోజు బతుకమ్మ ఆడరు.
అ ఎందుకు అంటే ఆ రోజు ఏదైనా మంచి రోజు కాదన లేకపోతే ఎందుకు?
అంటే బతుకమ్మ కూడ అలుగు లుగుతదట ఇగ ఇది బతుకమ్మ పండగ మనము చేసుకునేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారు. అంటే ఒక ఆడపిల్ల మీద ఆడపిల్ల మీద పాటలు బతుకమ్మ పాటల రూ రూపంలో ఆడుకుంటారు కదా అయి ఆరవ రోజు బతుకమ్మ అలుగుతదన్నమాట ఆ రోజు అలిగి ఉంటది ఆడపిల్ల
ఇప్పుడు కొన్ని ప్రదేశాలల్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రదర్శిస్తారు కదా!
ఆ అంటే ఆ అంటే దసరా అప్పుడు నవరాత్రులు కూడా జరుగుతాయి. నవరాత్రులు అంటే కూడా తొమ్మిది రాత్రులు ఇక్కడ కూడా తో తొమ్మిది రోజులు బతుకమ్మాడతరు. నవరాత్రులు అంటే దుర్గాదేవిని కూడా తొమ్మిది రోజుల్ లు పూజిస్తారు.
అంటే బతుకమ్మ ఏ రోజు అయితే మనము తీసుకెళ్తామో అదే రోజు దుర్గాదేవి బెన్ గూడ తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేస్తాం అన్నమాట
అట్ల లేదండి ఇక్కడ ఏంద్ అంటే తొమ్మిదవ రోజు మనం బతుకమ్మ ఆడతాం కదా దాన్ని సత్ సద్దుల బతుకమ్మ అంటరు ఆ తర్వాత నెక్స్ట్ మా దగ్గర వచ్చేసి జంబి జంబి బి అంటే ఒకరికొకరు ఇట్లా ఆకులిచ్చుకొని అలాయి బలాయి చెప్పుకు కోవడం జరుగుతది. మీ ప్రాంతంలో జంబి ఆకు ఇచ్చుకోరా మీరు
మా ప్రాంతంలో కూడా ఇచ్చుకుంటాము. సాయంత్రం వెళ్తే ఇప్పుడు ఊరి పెద్దలు అందరం కలిసి ఊరి వాళ్ళు ఊరి పెద్ద అందరు కలిసి జంబి చెట్టు దగ్గరికి ఎళ్ళి అక్కడ కాస్త పూజ జెసి ఆ జాంబిఆకుని తీసుకొని ఇగ్ ఊళ్ళో లా వాళ్ళందరికి తెలిసిన వాళ్ళకి అందరికి ఆ క్కులు పంచి అలాయ్ బలాయ్ చెప్పుకొని అట్ల విష్ చేస్తూ ఉంటారు. దసరా శుభాకాంక్షలు జెప్ కుంటారు అందరూ
అయితే మా దగ్గ దగ్గర రావణాసురుని కూడా కాలుస్తూ ఉంటారు దసరా రోజు రావణాసురుని రావణ దహనం అంటారు. మీ ప్రాంతంలో కూడా రావణ దహనం అనేది ఉంటదా?
అవును మా ప్రాంతంలో కూడా ఉంటుంది. ఒక కొండ మీద పెద్ద రావణాసుల బొమ్మని ప్రతిష్ టించి అక్కడ దాన్ని ఆ కలబెడతారన్నమాట ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది మీ సైడ్ మీ దగ్గర కూడా ప్రతి సంవత్సరం జరుగుతుందా లేద అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు మాత్రమే
రావణ దహనం అనేది బతుకమ్మ పండుగ అయిన తర్వాత నెక్స్ట్ డే రావణ ఆ దసరా అంటారండి. ఆ దసరా రోజునే రావణ దహనం అనేది జరుగుతూ ఉంటది ఈ బతుకమ్మ అప్పుడు కూడా మా దగ్గర దగ్గర ఏం చేస్తారంటే ఆ ఇక్కడ డీ జె లు పెట్టి ఎగురుతుండ్రు ఒకప్పుడు అట్లా లేకుండే
ఆ ఒకప్పుడు పాటలు పాడుతూ ఆ బతుకమ్మ ఆడే వాళ్ళు అని నేను విన్నాను అదే అదేనా మీరు చెప్పబోయేది గూడా
ఆ అయితే చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడతారు నిజానికైతే
అవును నేను గూడా చూసి చూసాను చాలా మూవీస్ లలో గూడా చూసాను ఇగ ఈ మధ్యన సమాజం కాస్త చెడిపోయి అలా డీజే పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు ఎలా పడితే అలా
ఆ అయితే ఒకప్పుడు బతుకమ్మ ఆడేటప్పుడు ఇట్లా చక్కగా రౌండ్ గా ఆ చప్పట్లు కొడుతూ ఆడుతూ మళ్ళీ ఉయ్యాలో వలలు లూ అనే పాటల మధ్యలో ఆ విధంగా అంటూ పాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డీజే సాంగ్స్ బెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతున్నారు
అవును ఇప్పుడు మాకు చూసుకున్నట్టయితే దసరా పండుగకి రావణాసుని గాలుస్తారు గదా అలాగే దివాళి పండగకు వచ్చేసి నరకాసురుని కాలుస్తారు ఎందుకు మీకు తెలుసా ఏదన్నా స్టోరీ దెలుసా మీకు అదే లోక కళ్యాణం కోసం అని నేను ఓకే నరకాసురుడే కదా మనకు దివాళి అప్పుడు కాల్చేది
ఆ దివాళి అప్పుడు నర కాసురుడిని కాల్వరండి అంటే సత్యభామ వధించడం అనేది జరుగుత
సఓ
ఆ ఏ అప్పుడు ఏందంటే ఒక రాక్షసుని సంహరించినందుకు గాను అన్ని దీపాలు వెలి గించి జ్యోతుల కాంతిలో దీపావళిని జరుపుకుంటారు
అవునవును అది నిజమే అలా యే మనకు అయితే దివాళి తర్వాత మనకు సంక్రాంతి పండగ వస్తది గదా
అవును మీ ప్రాంతంలో మీరు ఏం చేసుకుంటారు సంక్రాంతి పండగకు మరి
మా సంక్రాంతి పండగ మూడు జు మూడు రోజులు ఉంటుంది సో ఆ మూడు రోజులు మనము ఎట్లా అంటే కనుమ పొంగల్ సంక్రాంతి అట్లా మూడు రోజులు ఉంటుంది మనకు చూసుకున్నట్టయితే
మరి మీరు సంక్రాంతి పండుగ రోజు పిండి వంటలు ఏమి చేసుకోరా మీ దగ్గర
చేస్ నేను చేసుకుంటున్నాం పిండి వంటలు చేసుకుంటున్నాం ఎలాంటి పిండి వంటలు అంటే సఖినాలు గారెలు కారపూసలు అండ్ తీయటి స్వీట్స్ ఉంటాయి ఇగ వాటి పేరు ఖర్జాలు అలాంటివి ఎన్ని ఎన్నో రకరకాల స్వీట్స్లను అండ్ అలాగే హట్లను మేము మా ఫ్యామ్ మెంబర్స్ అందరం కలిసి తింటాము ఇగ అలాగే ఆ మీకు కైట్స్ తెలుసా పతంగులు అవి గూడా గాలి పటాలు గాలి పటాలని గూడా
పటాలు ఎరే ఎగిరేస్తూ ఉంటారు చిన్న పిల్లలకు గాలి పటాలు ఎగిరేయడం అంటే చాలా
బట్టి చపి వస్తుంది అవును చిన్న పిల్లలే గాదు ఈ మధ్యన పెద్దవాళ్ళు గూడా అలా టైం పాస్ ఇగ పండగ అన్ చెప్పేసి గాలి పటాలను గాలిలో ఎగిరేస్తున్నారు ఇగ మీ సైడ్ గూడా సేమ్ అదే ప్రొసీజర్ అలాగే అదే పద్ధతిలో జరుగుతుందా మీకు లేదా ఇంకా వేరేలా ఏమైనా ఉంటుందా.
మేము సంక్రాంతి పండుగకు ఎక్కువగా చకినాలు చేస్తాం అండి మా ప్రాంతంలో చకినాలు ఫే ఫేమస్ అన్నమాట. ఆ పిండి వంటకాన్ని బాగా చేస్తాము. చకినాలు బాగా చేస్తాం మేము.
ఆ అవి అలా అన్నమాట.
మీ ప్రాంతంలో ఎక్కువగా మరి మీరేం చేస్తారు సంక్రాంత్రి పండుగ కు పిండి వన్
ఎక్కువ మా దగ్గ దగ్గర వచ్చేసి చకినాలు అండ్ అలాగే కారపూసలు. చక్నాలు పిల్లలందరూ పొద్దున పొద్దున కానీ సాయంత్రం కానీ మంచిగా టీ చేసుకొని అందులో ముంచుకొని కాసేపు సకినాలు, గారెల్ని ఆ అందులో నానబెట్టి మెల్లగా తింటారు, వాటిని స్నాక్స్ లాగా ఆరగిస్తూ ఉంటారు. అది పిల్లలకి చాలా ఇష్టం.
అవునా చాలా బాగా చెప్తున్నరు మీరు సంక్రాంత్రి పండుగ గురించి మీరు కూడా మాలాగనే మీ ప్రాంతంలో కూడా చక్కగా పిండి వంటలు చేసుకుంటారన్నమా ట
అవును మేము అలా చేసుకుంటాం. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే సంక్రాంతి కంటే ముందు మన కు బ్రి ష్ వాళ్ళ న్యూ ఇయర్ పండుగ వస్తది. మీకు దాని గురించి కూడా తెలిసినట్టుంది. అ
అవునండి అది జనవరి న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ కూడా చేసుకుంటాము అప్పుడప్పుడు ఇగా అది కల్చర్ మారిపోయింది అయినా కూడా తప్పది ఇగా అందరు తో పాటు మనము.
అవును కానీ మన తెలుగు వారికి ఇప్పుడు సంక్రాంతి తర్వాత వచ్చే ఉ గాది పండగ ఉంటది దాన్ని మనము కొత్తా సంవత్సరం లాగా అనుకుంటాము. అది ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. మనము న్యూ ఇయర్ కంటే చాలా మంచి గా ఉగాదిని జరుపుకుంటాము.
ఆ ఉగాది పండుగ అంటే చైత్ర మాసం తోటి ప్రారంభం అవుతుంది.
అవు అండ్ అలాగే అందులో షెడ్ రుచులు అని చెప్పేసి కూడా మనము మా ఉగాది పచ్చడిని సుకుంటాము ఆ విషయం కూడా మీకు తెలిసినట్టు ఒకసారి ఆ ఆ చులు ఏమేం రుచులు అందులో కలుపుతారో మీరు ఒకసారి చెప్పాగా చెప్తారా.
ఆ ఉగాది పచ్చడ తయారు చేసేటప్పుడు మేము ఆరు రకాలు పచ్చడిలో వేస్తూ ఉంటామండి.
ఓకే అవి ఏవేవో చెప్తారా ఒకసారి. నాకు తెలిసి ఆ మామిడికాయలు అండ్ కారము, ఉప్పు పులుపు, చేదు ఇలాంటివే కదా
అవునండి అయితే అందులో ఏమేమి ఎస్తారంటే మొదటగా మనము మామిడికాయ, చింతపండు, కారము ఉప్పు, బెల్లము ఈ చెరుకు రసము చెరుకు గడి అంటరు. అవన్నీ వేసి ఉగాది పచ్చడని తయారు చెస్ తీసుకుంటాం మేం.
ఆ అది అలాగే అలా అన్ని రుచులు కలిసి బాడీలోకి వెళ్తే అది కూడా చల్ చాలా మంచిది అని అంటూ ఉంటారు అది ముఖ్య కారణం. అని కూడా మనము సైంటిఫిక్ గా తెలుసుకోవచ్చు
మా దగ్గర ఉగాది పండగ రోజు భక్ష్యాలు అని చేస్తాం అంటే ఎప్ పూర్ణ బు పూర్ణము వేసి భక్ష్యాలు చే చేస్తము అంటే తీపి పదార్ధము అది చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మేము అందరం స్వీకరిస్తాము
అంటే మీరు ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా చేశారన్నమాట
అవును అవును
ఒకే ఒకే ధన్యవాదాలు మీ పండగల గురించి మాకు మంచిగా వివరించినందుకు ధన్యవాదా లు
ఒకే సార్ థ్యాంక్యూ